హలో
మామ్ విన పడుతుందా
ఆ అక్క మీకొక
ఆ వినపడుతుంది
ఏం చేస్తూ
ఏం చేస్తున్నా ఏం చేయలేదు మా ఇప్పుడే కొంచెం బట్టలు ఉంటే వాష్ చేస్తున్నాను అండ్ వర్షం పడతా ఉంది మార్నింగ్ నుంచి కూడా స్టిల్ నౌ సో అట్లా కూర్చున్నాం
నేను బట్టలు మడతెసేస్తున్న అక్క
ఓకే హ్ హి హి
ఉతికేసి ఇంకా అరేటివి అన్నీ తీసుకొచ్చినాన ఉతికేేసేసినాను ఆరేయాల
అవును
మడతేస్తాన్నా.
మ్ ఉ మ్ ఉ ఆ నీకు ఏమైనా కొత్త కారు ఆ అవును. సాంబార్ రైస్. సాంబార్ రైస్ చేసాను తిన్నా నీకేమైనా కొత్తగా డిఫరెంట్ గా ఏమైనా రెసిపీస్ వస్తే చెప్తావా?
డిఫరెంట్ గా అంటే నాకు అక్కా
కొత్తగా అంటే ఏదన్నా అంటే ఎక్కడ తెలియని తెలియనిది ఏదన్నా కొత్తగా డిఫరెంట్ గా ఉండేది.
నాకేం లేవు అంతగా మీరు చెప్తే మీరు మీకే బాగా తెల్సింటేనా
అలా ఏమైనా తెలుసుకోవాలా ఏమన్నా ఉన్నా ఎక్కువ అంటే ఈ రెసిపీ తెలుసుకోవాలి. ఏదన్నా ఉంటే నేను చెప్తున్నా అంటే ప్రాసెస్ ఎట్లా చేస్తే ఎలా మంచిగా వస్తుంది. నిలిసి
నా చేతిలో ఏమీ లేదక్కా ఏమన్నా కావాలి ఎట్లా అంటే నేను యూట్యూబ్ లో చూసుకుంటూ చేస్తా.
ఓకే, ఓకే అయితే మనం ఇప్పుడు వెజ్ మంచూరియా ఎలా తయారు చేయాలో తెలుసు
ఏంటి అక్కా?
వెజ్ మంచూరియా. గోబీ అంటాం కదా గోబీ మంచూరియా వెజ్ మంచూరియా
అది వస్తుంది అక్కా
నీకు వస్తుందా?
ఆ గోబీ మంచూరియా చేయడం వస్తుంది.
ఓకే నువ్వు చెప్పు అంటే నీ ప్రాసెస్ ఎలా ఉంటుంది. ఇన్ కేస్ నేను చెప్పిన ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒకవేళ చూసుకుందాం అర్థమవుతుంది మనకి
ఆ సరే అక్కా
ఓకే
మీరు చెప్తారా? నేను చెప్పనా?
నువ్వు చెప్పు నీ ఇష్టం.
నాకొచ్చు. నేను చేసేదైతే అది
ఆ నువ్ చేసేది చెప్పు ప్రాసెస్ అంటే ఆ ఆ
కాలీఫ్లవర్ తీసుకొని
మ్
అది కొంతసేపు ఉడు పెట్టుకుంటాము చిన్నగా కోసుకొని
ఓకే
తర్వాత అది కొంచెం ఇదయినక దాంట్లోకి అల్లం పేస్ట్ చికెన్ బిర్యానీ చికెన్ మసాల కారం గరం మసాలల్లో తీస్ వేసుకొని బాగా ఇట్లా నెయ్యి చేసుకుంటాను
ఓకే వాటర్ని తీసేస్తావు.
హా వాటర్ తీసేస్తా, తీసేసి తర్వాత ఇంగ మళ్ళా నూనె కొంచెం నూనె వేస్తాము.
ఓకే
కొంచ మీ పిండి కావాలంటే వేసుకోన లేకుంటే ఏమోదనుకుంటే వేసుకోం
ఉ ఉ
హలో అక్క వినిపిస్తుంద
వినపడుతుంది కానీ నీ వాయిస్ స్లో గా వస్తుంది మా కొంచెం మొబైల్ దగ్గర పెట్
దగ్గరలోనే ఉందిక్క
ఆ ఆ ఓకే ఇప్పుడు బాగొస్
వాళ్ళు కొంచెం ఉప్పు ఉప్పు వేసుకొని కలర్ పొడి వేసుకుంటామా
ట
కలర్ పొ కలర్ పొడి ఎస్కొని బాగా మిక్స్ చేసుకొని కొంచెం కారం కావాలంటే కారం వేసుకోవచ్చు మా పిల్లలు తినిపెట్టలనేసి
ఆ చిన్న పిల్లలు గనుక నువ్వు కొంచం కారం తక్కు
హా హా అక్క మిక్స్ చేసి ఇంకా ఆయిల్ లో చిన్న చిన్నగా ఇచ్చేసుకొని వేసుకుంటాను
ఫ్రైకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ పెట్టేసుకొని
హా చేసుకుంటాను చిన్న చిన్న ఉండలు మాదిరి చేసుకొని
చేయడమే
ఆ తీసేసి తర్వాత చిన్న ఎరగాయలు కట్ చేసుకొని
ఓ
కొంచెం ఆయిల్ వేసి ఎరగాలి జీరకర ఆవాలు వేసుకొని
ఆహా మళ్ళీ పోపు పెడతావు ఓకే
ఆ ఆ పెట్టి టమాటో సాసు చిల్లీ సాస్ వేసి చేస్తామక్క
ఓకే ఓకే హహ నువు కాలిఫ్ల ఆహా ఓకే ఓకే నువ్వు క్యాలీఫ్లవర్ ని ఉడకపెట్టేసి చేస్తావు అనమాట అది ఎలా అయితుందం అంటే అది క్య ఆ గో ఒ గోబి మంచూరియన్ ఆ ఆ సాఫ్ట్ అయితుంది నేను అదే నువ్వు చేసే స్టైల్ లోనే క్యాలీఫ్లవర్ తో క్యాలీఫ్లవర్ సిక్స్ దాన్ని గోబీ అంటాము కాలిఫ్లవర్ ని గోబీపువ్వు అంటాం కదా ఆ దాన్ని ఆ గోబి సిక్స్టీ ఫైవ్ అంటరన్నమాట డ్రై గోబీని అక్క నువ్వు ఏదైతే ఆ నువ్వు ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటావో అంత క్వాంటిటీ తీసుకొని కొంచెం జస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేసుకోళ్ళ ఒక డెబ్బై ఐదు శాతం ఎక్కువ కుక్ కాకూడదు మొత్తం ఓవర్ కుక్ కాకుండా అది ఉడికి ఉడకనట్టు ఉడకాలి బాగా తర్వాత ఒక స్టయినర్లోకి తిరగపోసేసుకొని ఆ వేడినీళ్లు వేడినీళ్లు వేడి నీళ్ళల్లో ఉంది గనుక అది ఇంకా బాయిల్ అయ్ ఉంటుంది దాని మీద కొన్ని చన్నీళ్ళు వేసేస్తే అది ఇంకా కూల్ అయిపోతుంది చల్లగా అయిపోతుం దాని తర్వాత ఏమైతుందంటే నువ్ చక్కగా ఆ కొంచెం వాటర్ అండ్ దాని వాటర్ తీసుకొని దాంతో కొంచెం పసుపు ఉప్పు కారం కొంచం గరం మసాలా ఓకే ఆ కొంచెం వాటర్ లోనే అవన్నీ వేసి ఈ క్యాబేజ్ ఏదైతే ఫ్లవర్ ఉంటదో ఆ ఫ్లవర్ ముక్కలన్నీ దాంతో కి వేసేసుకోవాలా ఒకసారి ఆ వాటర్ కంతా పట్ట నీకు ఎంత కావాలో అంత అంటే నువ్వు అంటే నువ్వెంత క్వాంటిటీ తీసు ఇప్పుడు నీకు అర్థం అవుతుంది కదా దీంతో కి ఏమేమి వేసుకోవాలంటే కార్న్ ఫ్లోర్ కార్న్ ఫ్లోరు మైదా వేసుకోవాలి తగినంత ఉప్పు కొంచెం అంటే ఆల్రెడీ మనం కొంచెం ఉప్పు వేసుకున్నాం కదా అందుకే చూసుకొని తగినంత ఉప్పు తగినంత కారం అండ్ గరం మసాలా ఇంతే జస్ట్ నీట్ గా మంచిగా దానికి అంతా కలిపేసుకొని కోటింగ్ జస్ట్ ఒక కోటింగ్ లాగా అవుతుంది అప్పుడు దాని పైగా ఒక లేయర్ లాగా వస్తుంది
ఆ
దాన్ని చక్కగా కలిపెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకొని దాంతో కొంచెం పచ్చిమిర్చి కట్ చే సుకుని మధ్యలోకి మిడిల్ కి దాని తర్వాత కొంచెం కరివేపాకు దాంతోనే మిక్స్ చేసుకుంటాం అదంతా అయిపోయిన తర్వాత నువ్వు డీప్ ఫ్రై కి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ పెట్టుకొని ను దాన్ని డీప్ ఫ్రై చేసేసుకుంటావ్ ఆ డీప్ ఫ్రై లోని ఆ ఆయిల్ లోనే వేసుకొని మంచిగా అది కొంచెం క్రిస్పీగా అవుతుందిన మాట నీకు అర్థం అయిపోతుంది అప్పుడే దాన్నం తీసి పక్కన పెట్ కొవలా కొందరు శనగపిండి కూడా వాడతారు శనగపిండి బేష్ కూడా యూజ్ చేస్తారు వేసి కలుపుకోవచ్చు అది కూడా అంటే ఆ కొంచెం మెత్తగా కావాలనుకుంటే బేషన్ వాడాలా ఇంక కొంచెం గట్టిగా కావాలంటే బిఎంపిండిని కూడా వాడొచ్చు
నేను కార్న ఫ్లోర్ యూస్ చేస్తా అక్క
ఆ కార్న్ ఫ్లోర్ డెఫినెట్ గా వేయాలి కార్న్ ఫ్లోర్ అండ్ మైదా డెఫినెట్ గా వేయాలి అండ్ నీకు ఆప్షనల్ అన్నమాట నీకు మెత్తగా కావాలంటే శెనగ పిండి కొంచెం క్రిస్పీగా కావాలంటే బియ్యం పిండి
ఆ
అంతే ఎంగనూ తగినంత ఉప్పు కారము గరం మసాలా వేసేస్తే ఇవన్ని వేసినాం అంటే టేస్ట్ టేస్టీ గోబీ సిక్స్టీ పై తయారవు చాలా చక్కగా ఉంటుంది అ దాంతో కూడా మనం సాసెస్ జస్ట్ కెచెప్ ఆ ప్లేట్ లో వేసుకొని అట్లే తినేయేచ్చు అన్నమాట టచ్ చేసుకొని డిప్ చేసుకొని తినొచ్చు చాలా మంచి పిస్తంది అన్నమాట ఆ మనం రెస్టారెంట్ స్టైల్ లో చేసుకున్నట్లే ఉంటది
ఆ ఆయన నిన్న తెచ్చింద్రా మా ఇంట్లో
ఓకే ఓకే అది చాలా మేలు అంటే మీరు ఇప్పుడు నలగరు ఐదు మంది ఉన్నారు అంటే మీరు అట్లా చేసుకుని తినేదు మేల్ మనకి నలగురు ఐదు మంది తినాలంటే ఏం నుంచి వస్తుంది చెప్పు మనం ఒకా వంద రూపాయల్ది రెండు వందల్ దీసుకు రావాల్సి ఒస్తది అప్పుడు కొంచెం దీసుకొస్తే ఎవరికి సరిపోతుంది సరిపోదు ఆ అదే అదే నువ్ ఒక ఆక గోబీ పువ్వ దెచ్చుకున్నావంటే ఈజీగా నువ్ చిన్న చిన్న కట్ చేసుకునే దాన్ని బట్టి అందరికి అవుతుంది
అవును
అట్లాంటది ఇంకా గోబీ మంచూరియనా అవునా
కోస్ గడ్డానీ కోస్ కూతగడ్డ కోస్ గడ్డ రెండు దాంట్లో గూడ చేయొచ్చు గదా
ఆ ఇది వేరు ఒస్తది నీకు కోస్ గడ్డతో చేసేది వేరు ఒస్తది అన్మాట
అ
హలో
అ చెప్పండి
హలో
చెస్
ఆ అమ్మ నువ్ కొంచెం ఫోన్ దగ్గర బెట్కోరా
ఆ అక్క ఒచ్చిందా
అవీ బాల్స్ లాగ చేసుకోవాలి
ఆ
నువ్ దాంతో క్యారెట్ తురుము కోసిగడ్డ తరుము అన్ పచ్చిమిర్చి తురుము కొంచెం ఆనియన్స్ తురుము ఇవన్నీ ఏసుకోవాలి
ఆ సరే
అవన్ని వేసుకొని మైదా కాన్ ఫ్లోర్ వేసేసి బాల్స్ లాగ చేయాలన్మాట కొంచెం ఉ
ఆ
ఆ బాల్స్ ని ఆయిల్లో వేసేసి నీక్ నార్మల్ గా గోల్డెన్ కలర్ లోకి అయిపోతయి అప్పుడు తీసి నువ్ ఏదైతే అన్ ఇప్పుడు ఇంతకు ముందుగా చెప్పావు గదా ఇట్లా
కలర్ ఫుడ్ ఇక్కా
ఆ అవి మన ఇష్టం మై కొంచెం ఏసుకోవచ్చు మనం తర్వాత మళ్ళీ ఏస్తాం గదా ఇప్పుడూ అంటే ఇది గోబీ మంచూరియన్ లాగా జేస్తం అన్మాట ఎలా ఉంటుందంటే నువ్ కొంచెం ఆయిల్ ఏసీ దాంతో చిన్నగా కట్ చేసినా అల్లం వెల్లుల్లీ అండ్ ఆనియన్స్ వేశి మంచిగా గోల్డెన్ కలర్ ఒచ్చి తర్వాత దాంతో కొంచెం కార్న్ ఫ్లోర్ తో వాటర్ గలుపుకొని బెట్కోవాలి ముందే అండ్ ఉప్పు కారం ఇవన్ని గరం మసాలా ఇవన్ని సేమ్ అవన్నీ వేసిన్ తర్వాత దాంతో కొంచెం రెడ్ చిల్లీ సాసు గ్రీన్ చిల్లీ స సాసూ టమటో కెచెప్ అండ్ సోయా సాస్ సోయా సాస్ అనేది లాస్ట్ లో వేయాలి సో నీకు ముందు గలుప్కున్న కాన్ ఫ్లోర్ వాటర్ ఏసేసి తిప్పేసుకొనీ ఏదైతే మనం బాల్స్ చేసుకున్నమో బాల్స్ ఏ కలి పేసి దాన్ మీదా పైరా సోయా సాస్ మంటే గోబీ మంచూరియన్ రెడీ హలో
ఆ అక్క వినిపిస్తంది
ఆమ అంతే అంత సింపుల్ ఆరా
ఊ మీర్ నేనైతే అంత పెద్దగా ఏం చేసుకో లైఫ్ ల
అంటే మనకు ఆ అట్లా చేస్తనె మనకూ రెస్టారెంట్ అండ్ హోటల్ స్టైల్ ఆ తృప్తి వస్తుంద అనమాట
అంటే మేము ఎక్కువ చేసుకోం అక్క ఇంట్లో కూడా
ఆహా
ఎప్పుడైనా కావాల తినలాన్న రోజు
ఆ ఆ అంతలే మ అయిన బయ బయట ఆయిల్ ఫుడ్ కదా ఆయిల్ ఎక్కువ చాలా రోజులు నీకు ప్చ్ అదే